హయక్క బాగున్నారా
ఆ హాయ రా బావున్నా నువ్ బావున్నవా
ఆ బాగున్నా ఏం లేదు ఖాళీగానే ఉన్నా
ఖాళీగనే ఉన్నావా వంట
అయింది
ఇంద తొందరగానే చేసినవా సెవనే అవుతుంది
ఆ మీదయిందా
ఇగో ఇప్పుడే చేస్తానా
ఏం కూరా
ఆ ఎగ్గును ఆలు కలిపి చేస్తున్నా
ఉహు
ఆ
ఏం చేస్తున్నరా అందర్ హలో
ఏం జేస్
ఇప్
నీ వాయిస్ కట్ ఐతందక్క
టీవీ టీ పెట్టినాగాని టీవీ ఎవరు చూడట్లేదు పిల్లలు
ఉ
పెనయి
అవును ఇప్పుడు అందరు సల్ల కెగబడతర్రు
ఆ సెల్లులు శిష్యులు
ఎవ్వరు టీవి లు చూస్తలేరు
ఎవ్వరు టీవీ చూస్తలేరు ఒకప్పుడు ఎంత మంచిగా ఆ తొందరగా పనులు చేసుకొని వంట చేేసుకొని తినేసి మంచిగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు మనం ఆ రోజుల్లో మనం అయితే మంచిగ ఆడుకునే వాళ్ళం కదా
అవును ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా సెల్ ఆపరేటింగ్ చేస్ స్తనే
ఆ వాళ్ళ చిన్న పాప్ పోయి ఫోర్ ఫోర్ మంత్ ఫైవ్ మంత్ ఇట్లా అవన్ని చే ఉంటారు కదా వాళ్ళు టకటక ఇట్ల స్క్రీన్ స్క్రోల్ స్క్రోల్ చేత్తాను స్క్రీన్ ఎట్ల యూట్యూబ్ తెలుస్తాంది వాళ్ళకి వాళ్ళఅందులో అదేంది వాయిస్తోన్ ట్లో వాళ్ళకి ఏం కావాలో అది చెప్పుకుంటాడ్రు హా కదా
అవును
త్రీ ఇయర్స్ పాప ఇక్కడ ఒక్క పాప ఉంది క్యూటీ అనే పాప పాప అయితే నా సెల్ తీసుకుంటది డైరెక్ట్ యూట్యూబ్ కు పోతదిరా
పోయి ఆ వాయిస్ లో ఆ సాంగ్స్ ఆమెకు నచ్చిన సాంగ్స్ ఇట్లా అరుస్తది అవి వస్తాయి అవి పెట్టుకొని డాన్స్ చేస్తది
ఇప్పుడు అందరికి చిన్న వాళ్ళ కూడా ఆపరేటైంగ్ అత్తంది
ఆ అస్తాంది
ఉ
ఇగ ఆటలు ఎక్కడ ఆటలు లేవు ఏం లేవు ఇగ ఇదే
ఫోన్ ఉండే చాలు
చాలు మనప్పుడ అయితే ఎంత మంచిగా ఆడుకున్నాము కదా ఉప్పుతెచ్చుడు దాగుడు ము తలు తరువాత ఖో ఖో ఆడుకోవడము
అప్పుడు వేరే ఉండే
అప్పుడు వేరే ఉండే
ఇప్పుడు అప్పటంత కూడా ఎవైనా మాట్లాడ తందక్ ఎవరింట్ల వాళ్ళే ఎవరు బయటికి వెళ్ళకుండా
ఆ మాట్లాడుడు కూడా లేదు ఎవరింట్లో వాళ్ళే రైటేరా ఎవరింట్ల వాళ్ళే ఉండుడు
ఎవరు బయటికి ఎళ్ళరు
ఎల్లరు ఏదైనా అవసరమా ఉంటేనే మాట్లాడం ఆ ప్రేమలు అన్నీ తరిపోయినయి ఫస్ట్ లా లేవు
అవును
ఊ
మాట్లాడరు ఎవరు ఏం జెయ్యరు
కున్ కంగడ కూడా అంతే సేమ్ మల్లుది దాదాపుగా ఓ ఫంక్షన్ లు అవి ఐతే అపుడే ఊ
ఇప్పుడు ఎవరి ఎవరికి అవసరం ఉంటే మంచిగా మాట్లాడుతు మళ అవసరం తీరినంక ఎవరిది వాళ్ళు
ఆ
చాలా మంది అట్లనే చేస్తున్నరు
ఆ స్వార్థం ఉంది రా చాలా మంది అట్లనే ఆ చేస్తుండ్రు ఇగ అసలు లేనే లేదు ఒకరికి హెల్ప్ చేయడం సహాయం చేయడం అనేది అయి డెత్
అవును మొత్తం చేంజ్ అప్పుడు చెట్ల కింద కూర్చొని ఊ
నువ్ బయటోనివి మంచిగా
సెటిల్ ఆ ముచ్చట వెట్
మాట్లాడుకునుడు ముచ్చట ఆ పదింటి వరకు మంచిగా ఇప్పుడు ఏడుగాంగనే డోర్లు పెట్టేసుకుంటండ్రు
అవును
ఎవరు బయటికి వెళ్ళట్లేదు
ఊ మళ్ళ పని ఉంటేనే మాట్లాడతారు
ఆ పనుంటేనే
మనం ఇప్పుడు పొద్దున్న ఐదింటికి లేేసి అందరు పనులు చేసుకొని ఏదింటి వరకు మొత్తం పనవ్వు
పనవు ఊ
కానీ ఇప్పుడు అదంత ఏం లేదు
ముగ్గులు వేసుకునుడు అది ఇది పెండతోని అలుకు జల్లుడు మంచిగా పోలం పనులకి వెళ్ళడము
ముగ్గప్పుడు బియ్యం పిండితోనే ఏస్తుండే బియ్యం పిండి తోని ముగ్గు
అ ఇప్పు ముగ్గేక్కడ కొందరు కొంద అయితే కొందరు అయితే ఏ ఇంకా పెద్ద పెద్ద ఇదే బిల్డింగ్లల ఉన్న వాళ్ళయితే వాళ్ళయితే మొత్తానికి ఇక గిగా ఆ గి కొంచం చం వాకిలు ఉంటది ఇట్లిట్ల ఊడ్చూకుంటరు ఒక చెంబు ఒక మగ్గు తోని ఇట్ల జల్లుకొని ఇ చాక్ పీస్ లతోని ఎసుకుంటారు
ఆ పెయింట్ తోనే ఇస్తాందక్క ఇగ ఉండిపోతుందనిగా
ఆ అవును ఇగ వాళ్ళకి రోజు చేసే అలవాటు తప్పుతది ఒకసారి ఎసుకుంటే అయిపోతది కదా
ఉమ్
బయట బయట కూడా అట్లేనే చేత్తళ్ళు రా బయట కూడా పెయింట్ తోనే
గడప కడపలకి కూడా కడపలకి మనం కడుక్కొనే ఎస్ కుంటాం కదా
అవును కడపల కంటే పోనీలే మనము ఫస్ట్ నుంచేలి ఆ పసుపు అంత మీళ్ళు మళ్ళీ మనము ముగ్గేసుకుంటాము పిండితునియి కానీ ఇప్పుడ ఇగ అది కూడా లేదు ఉమ్
అవును మొత్తం చేన్ జయి
చేంజ్ అయిపోయినాయి కానీ మళ్ళీ పాతయే ఆ పాతయే కొన్ని కొన్ని మళ్ళీ ఇప్పుడ ట్రెండింగ్ లో వస్తాన్నాయి కదా ఇప్పుడు బ్లౌజులు చూసిన వా ఎట్లా తొడుక్కుంటండ్రు
ఆ
ఇప్పుడు పాత మోడల్ ఎ ఆ బోట్ నెక్ అని ఇట్లా హై నెక్ కానీ ఇప్పుడు పాత మాడలు ఇప్పుడు తొడుగుతండ్రు ఇప్పుడ ఇది కూడా కొంచెం కొ చేంజ్ అయితది తర్వాత తర్వాత అది కూడా చేంజ్ అయితది
అవును ఇప్పుడు చీరలు కూడా మళ పాత మోడల్ యే అస్తానాయి హోల్డ్ మడలే మళ్ళచ్చదిింగ్ అయిత అయితన్నయ్
మళ్ళీ సేవింగ్ దాన్నే ఇప్పుడు ఇ ఇగ అదే ఇగ బాగా ట్రెండింగ్ చేత్తండ్రు ఇగ అమ్ముతుండ్రు కొత్త మోడల్గా
అవును
ఉమ్ ఇట్లా అమ్మమ్మలు ఉన్న వాళ్ళు మనమరాళ్ళలకు పట్టిందా మీఅమ్ ఇట్లా
అవును ఆ లేదక్క మా అమ్మే చనిపోయింది హలో ఉమ్ మా అమ్మమ్మయి అనిపోయింది మా నాన్నమ్మ చనిపోయింది
అరే సారీ రా అయితే మా అమ్మమ్మ వచ్చింది పెట్టింది ఆ గాజులు ఇట్లా స్విటు పువ్వులు
ఇంక ఇప్పుడు ఆడిబిడ్డలు కూడా ఏందో అంటున్నారు కదా క్కా ఆడు బిడ్డ గాజులు
గాజులు అవి అయిపోయినాయిరా అవ్వి ఎసుకున్నాము ఆ ఫ్రెండ్స్ గాజులు ఫ్రెండ్స్ గాజులు ఎసుకున్నారా
అహా ఎసుకోలేదు
కొలె మూడు తీల్రా గాజులు
మీరేసుకున్నారా ఫ్రెండ్స్ గాజులు
మీర్ ఎసుకున్నారా, ఫ్రెండ్స్ గాజులు.
ఆ ఇప్పుడు ఆరారూ ఫ్రెండ్స్. ఇంగా . ఒకరిఒక గాజులు అట్లా, ఆ వేసుకుంటాన్ మేమ్ ఏస్ కున్నాం, ఫ్రెండ్స్. హుమ్మ్. వదిన, మరదల్ల గా గాజులు గుడా అయిపోయినాయ్యి, అన్ని ప అయిపోయినాయి. అవ్వి గుడా మూడుతిర్లయ్యి. ఆ అవ్వి గుడా. ఆ అవి అయిపోయానాయి ఎసుకునుడు ఎప్పుడో అయిపోయినాయి. అవి గుడా మూడు తీర్ల గా, గాజులు ఉమ్. ఉహుమ్ ఉ మనము ఫస్ట్ ఆమెకేయ్యాలే వదినేకి, తర్వాత్ తర్వాత ఆమె మా . ఉమ్ ఉమ్.
మొన్ననే ఏసుకున్నార్ చాలామంది.
చాలామందా, ఉహుమ్.
స్టేటస్లు, ఇప్పుడు ఏదన్నా చిన్న ఫం చిన్న ఫంక్షన్ అయినా గుడా, స్టేటస్లు అవి, ఇవి పేడ్తన్రు.
స్టేటస్లు. ఆహ్ స్టేటస్లు అయితే ఇగా బాగా. ఒక్కదాన్ని, ఒకటి. చేసుకుంటే పది ఫోటోలు, పదిహేను ఫోటోలు తీసుకునుడు, బేట్కునుడు.
అవును.
ఆ. ఇప్పుడ్ మనక్ ఏదైనా, సంతోషం అచ్ చ్చిన ఏం మనుషులతో పంచుకుంటారా, స్టేటస్ లే బేట్టుకుంట్
అవునాక్క, ఇదైతే నిజమ్.
తండ్రు, అస్తండ్రు నేన్ ఈ రోజు ఈటెల్లిన. ఆ నేన్ ఈ రోజు, ఈ గుడికెళ్ళిన, నేన్ ఈ రోజు ఇగో ఈ సారీ గట్టుకున్నా. అనేషి, వండింది గుడా చూపెడ్తాన్రు.
అవును.
ఆ వండింది గుడా, గిన్నెలో వెట్టి, దాన్నీ ఫోటో బేట్టి, ఆ స్టేటస్ లు పెడ్తాన్రు.
పో
ఏటన్నా ఊరికి పోయినా గాని, ఆ ట్రైన్ లో ఉన్నా, బస్సు లో ఉన్నా అవ్వి గుడా, ఫోటోల్ దిగి అది గుడా,
అ
సరేరా మరి ఉంటా, ఆ సరే. అ